హలో
హే అండి బాగునర
ఆ బాగున్నామ మేడం మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి
ఆ లంచ్ జస్ట్ ఇంత ముందుకే కంప్లీట్ అయింది మేడం ఒక హాఫ్ అన్ అవర్ మిది
ఊ నాది టూ ఓ క్లాక్ కి అయిపోయిందండి
ఈ రోజు కొంచెం లేట్ అయింది మేడ నిన్న నైట్ వేరే బయటికి వెళ్ళి వచ్చేసరికి చిన్న పని మీద నైట్ కొంచెం లేట్ అయింది మార్నింగ్ లేసేసరికిగా బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఏం చేయలేదు డైరెక్ట్ ఇగ కొంచెం లేట్ గా లేచే సరికి ఇగ ఈ సామాన్ వేసుకొని అంతా నా పనులన్నీ కంప్లీట్ చేసేసరికి ఈ టైం అయింది జస్ట్ ఆఫన్ అవర్ కిందనే కంప్లీట్ అయింది మేడం లంచ్ కర్రీ ఏంటి మేడం
నాదే చికెన్ ఫ్రై అండి
చికెన్ ఫ్రై
హ
చ కా మేడం మా ద ద దోండకాయ మేడం దడాకాయ దలగా మన అది పచ్చిపూల్ సైడ్ ఉండగా ప పచ్చి పులుసు ఆ దొండగాయ ఇంత పచ్చి పూలు చేసుకొని ఇక మంచిగా జస్ట్ ఇప్పుడ ఒక రౌండ్ అం మేడం కొంచెం తర్వాత ఇంత పెరిగేసుకున్నాం ఆ పెరుగుతుందిన్న మీకు పెరుగు ఇష్టామేనా
ఆ బాగా ఇష్టమండి బాగాంటాం
పెరుగు బాగానే తింటారండి మీరు
ఆ
అంటే పెరుగు బయట నుంచనా లేకపోతే బర్లు గ ఇట్లా ఉన్నా మేడ మీకు
అండి బాయ బయటప్ప పాకి పాలస్సుకొని వసుకుంట మీరు
ప్యాకెట్ పాలు తీసుకొని మీరు తోడ వేసుకుంటారు మేడం
ఆనండి
ఆ మాకు బర్రలు ఉన్నాయి మేడం అందుకే నేను ఫస్ట్ అంత సడన్ గా అట్లా అడిగేసిన బర్రలు ఉన్నాయని మాకు బరలు ఉన్నాయి మేడం ఫుల్ అన్లిమిటెడ్ మ పాల్ అన్లిమిటెడ్ పెరుగు అన్లిమిటెడ్ అట్లా
అవు
మేమే వేరే వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నట్టు ఇప్పుడు మన బేకరీస్ క ఇట్లా ఉంటాయి కదా పెరుగు ఇట్లా కావాలంటే ఆ పెరుగు మళ్ళ ఈ స్వీట్ హౌస్లు ఇట్లా ఉంటాయి కదా మేడం బయట షాప్
ఆ అవునండి
పాలు వాళ్ళకి పాలు ఇస్తాం ఇక పెరుగు బే గిరివులకు అ వాళ్ళకు అంతా పెరుగుత్తం పాలు అన్నీ అమ్ముతాం మా బిజినెస్ అదే మేడం మము ఆ బిజినెస్సే చేస్తామ్ పార్లే ఉ మీరేమన్నా జాబ్ చేస్తారా లేకపోతే మీరు కూడా ఏమన్నా బిజినెస్సా మేడం
ఏమొ నాకేం బిజినెస్ లేదండి ఇంట్లో ఖాళీగానే ఉంటాను అండి
కాలిగా ఉంటర మడ్ పే పెళ్ళయిందా మేడం మీకు
లేదండి అవలేదు మీకైంద
ఆ అయింది మేడం
ఎంత మంది పిల్లాలండి
ముగ్గురు మేడం
తుంద
ఆ అవును మేడం ఒకగాడు శవతు ఒకగాడు సిక్స్త్ ఇంకో అబ్బాయి వచ్చేసి జస్ట్ ఇప్పుడే ఇంకా అంటే స్కూల్కి వెళ్ళలే స్కూల్ పంపయలే ఇంకా
అవు
జస్ట్ ఇంకా వన్ ఇయర్ వన్ ఇయర్ అంతే వాని కూడా ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత స్పులు పంపాలి బడిగా పంపాలి
ఆ
లేపోతే ఈరోజ్లో ఆ ఇంటి పని ఏంట్ ఏంటమ్మా
మీ పిల్లల్ పేర్లు ఏంటి
పేర్ల అమ్మ పేర్లా మేడం
ఆ
ఆ అంటే పేర్లు ఒక అబ్బాయి పేరేమో రాహుల్ పెద్దోడు ఆ ఇగ నడిపోడ్ ఉ నడిపోని పేరు ఏమో మన శ్రీకాంత్ ఆ ఆ చిన్న అబ్బాయి పేరు ఒచ్చేసి ఆ
ఆ మూడో వోడు అంటే
మూడో అబ్బాయి పేరు సిద్ధార్థ
సిద్ధార్త్
ఆ ముగ్గురు ముగ్గా ముగ్గురు అబ్బాయిలే మేడం నాకు
ఒక్క ఒక్క అమ్మాయి గూడ్ లేదా అండి
ఆ లేదు మేడం ముగురు అబ్బాయిల్ అంతే ఇగ
సో స్యాడా ఒక్ అమ్మాయి గన్
మనం ఏం జెస్తం మేడం ఆ దేవుడిచ్చన గిఫ్ట్ అంతేగా
మాముల్గా
ఆ
ఇంకా మీ హాబీస్ ఏంటండి ఏమేం జేస్తరు
అదే మేడం ఇగ నాకు ఇదే ఇగ ఈ రోజు ఈ పొద్దున్ లేసి బర్లతో నేన్ మేడం అవి బర్లు అంతా ఉంటాయిగా పొద్దున లేసీ ఆ పాలు వట్టి ఆ పాలు మళ్ళా దీస్ కొని మళ్ళా అక్కడ ఇక్కడ పోయి ఆ షాప్కి ఈ షాప్కి మొత్తం ఇగ డిస్ట్రిబ్యూట్ జేసి మల్ల వచ్చి మళ్లా చేసర్ ఆ బర్ల కింత ఒగ రో గడ్డికా ఒగ్ పొలం కడిగి పోయి ఆ గడ్డి తీస్కచ్చి దానికి మేతి ఏసి మొత్తం రోజంత నా ఇగ నా సంసారం మొత్తం ఇంగ బర్రెతొనే అయితది మేడం ఊ అవి ఉంటేనే కదా నాక్ గుడా నాలుగ్ పైసలు అచ్చేది మల్లై అయ్యా పిల్లలు వద్దానుకుటే ఇగ ముగ్గురు పిల్లోళ్ళు ఉన్నారు చూడు యా వాళ్ళకీ ఇగ ఇంత ఇగ ఇంతో కొంత ఇగ శు వాలగ్ గుడ మంచిగ బా చదివిపియాలి కదా లేపోతే మా మల్ల ఇగ నాలెక్క వాళ్ళు గుడా ఇదే బిజిన్ చేత్తే బాగోదు గదా బర్ల బిజనెస్
ఈ యాల్రీ పదే బిజినెస్ మా మంచిగ ఉంటుంది ఈ సదువ్
గుంటాం మేడం ఫస్టే ఎట్ల జేత్తం వాలొచ్చ వాళ్ళ చదువు జుసిన్ తర్వాతనే గదా వాడు చదువుతడా లేదా అని వాడ్ ఏదన్న పన్లో పెట్టాలా లేదా అన్ తెలుతది కదా వాన్ చదువు చూసిన తర్వాతనే
ఆ ఓకే అండి
ఇప్పటి అయితే వీళ్ళిద్దరు అయితే బానే చదువుకుంటాన్నారు ఇగ తర్వాత ఇగ తర్వాత తెలుస్తాయి గా మేడం ఇగ టెన్త్ అయిపోయినంక ఇంటర్ తర్వాత అప్పుడు అర్దమ్ అయిత్ ఇగ ఫీజులు గుడా బాగా పెరిగినాయి మేడం ఉమ్ ఫీజులు గుడా అసలు ముట్టుకుంటట్టులేదు ఆ ఫీజులు ఏ స్కూల్ వసినా మినిమం యాభై వేలు అయితా
అండి సీ
మళ్ళా ఎక్స్ట్రా కోచింగ్ మేడం మావోంది అంత ఐఐటీ అంతా ఉంటాయి ఫౌండేషనే అంత ఉన్ పెద్దొనికి ఇప్పుడ్ పెద్దొని ఈ డే ఉమ్ ఊ రిజిస్ కుల్లో ఏసామన్నటు అలా ఆ
అదే ఇప్పట్ నుంచి ఐఐటి ఐఐఎం ఏ
ఆ అన్నీ అవును మేడం అన్ని ఆర్ అన్ని ఫాల్మొస్ట్ అన్ని ఫుల్ ట్రైనింగ్స్ ఉంటాయి అన్ని కోడింగ్ ఇట్లా అన్ని మొత్తం వాళ్ళే నేర్పితరు ఇప్ ఇప్పడ్ నించే ఇప్పడ్ నించి అవన్నీ నేర్పిస్తారు కాబట్టి పెద్దగ్ అయ్యేసరికి మనకి అద్ చానా షార్ప్ అయితరుగా మేడం
పాపా ఆ అవునండి చాలా షార్ప్ అయితే.
ఆ మీరు అన్మారీడ్ అన్నారు కదా మేడమ్ మీరు అన్మారిడ్ ఆ.
ఆ అవునండి
ఇంకంటి మేడం ఇంకా టీ గిట్లా ఏమి తాగలేదా.
ఇంకా లేదు అండి చేసుకొని, తాగాలి ఇంకా టైం. ఆ ఇంకా కాలేదండి. అండి ఫోర్ ఓ క్లాక్కి అట్లా టీ చేసుకొని, తాగాలి చిన్నగా.
ఆ అదే నేను జస్ట్ ఇప్పుడే టీ తాగుతున్నా అందుకె, మీరు. తాగారా, లేదా అనేసి.
ఫోర్ ఆర్ ఫైవ్, ఆ టైంకి తాగుతా.
మ్ హు ఇంకా నేను కూడా నిమ్మలంగా కొంచెం చాయ్ తాగేసి, ఒక అర్ధగంట అట్లా కొంచెం. రెస్ట్ తీసుకొని మళ్ళా పొలం కాడికిపోయి అవన్నీ తెంపుకొని రావాలి అదంతా పొలం. మా పొలం కూడా మాదె ఇక, ఆ పొలం కాడికి పోయి ఆ బర్లకి మ మీరే తీసుకురావాలె ఎండ కొడుతాంది కదా మేడం కొంచం ఎండ కొడుతాంది కాబట్టి ఒ అర్దగంటొ, గంటొ. ఆ రెస్ట్ తీసుకున్నామంటే కొంచెం ఎండ కూడా తగ్గుతది కదా.
మ్
ఇక తగ్గినంక, పోయి తీసుకొచ్చి, కొంచెం ఇక. పుడుతాది కొంచెం, అది కూడా కొంచెం ఇక పని అయిపోతది, ఆడ పని అయిపోతే మళ్ళా వచ్చి సాయంత్రం అయిదు అయితది. కాళ్ళు, రెక్కలు ఇక కడుక్కొని, ఇంత తిని, పండి, మళ్ళా తెల్లారి. నాలుగు గంటలకి లేవాలి, నిద్ర ఉండదు, తొందరగా పండుకొని, తొందరగా లేవాలి. ఇక మాకంటే రెస్ట్ ఏమి ఉంటాయి మేడం మాక్ ఏం రెస్ట్ ఉండవు, ఇప్పుడు. పెద్ద పెద్ద జాబర్లకు, వాళ్ళకు శనివారం, ఆదివారం, సెలవులు. అంతే కదా, మాకు అట్లా రెస్ట్ తీసుకోనికి కూడా మాకు సెలవు ఉండవు మడం. ఇక మేము శెలువు పెడదామంటే మళ్ళా మాకు, ఇక వ్యాపారం మళ్ళా దెబ్బ తిన్నట్టయితది.
అవునండి.
ఇక వాతావరణం దెబ్బ తిన్నట్టంటే ఇక మాకు చేతులు ఉన్నా కాళ్ళు కాళ్ళు, చేతులు ఇక తిసెసినట్టె వ్యాపారం లేకపోతే ఎట్ల. ఇక నా ఇల్లు కూడా ఇగ ఇల్లు కూడా.
అన్ని దగ్గరుండి చూసుకుంటారా అండి లేకపోతే పనులు ఎవరన్నా.
ఏ లేదు మేడం మొత్తం ఇక పనులు, గినులు ఏ ఎవరు లేరు మొత్తం ఇక మేము ఒక్కన్నె చూస్త. మొత్తం అంతా తౌడు కాన్నించి. ఆ దానికి గడ్డి ఏషే దాక, పాలు తీసుకపోయి ఆ షాపులు ఇచ్చే వరకి మొత్తం నా పనె మేడం. ఎ మధ్యాల కొన్ని రోజులు రెచ్చి తీసుకుందాం అనుకుంటాన్న మేడం కొంచెం పానమంతా ఆల్ ఐతాంది ఎండాకాలం కాబట్టి, అంతా పెయ్యి అంతా తిరిగినట్టు అంత, అయితాంది ఎండకాలం వస్తే ఇదే ఇదే ఉంటది మేడం చాలా ఇబ్బంది ఉండే ఎండాకాలం. ఎండాకాలం ఒకటి మేడం మాకు ఎండాకాలం ఒకటి మన ఈ వర్షాకాలం ఒకటి. ఈ రెండు కాలలు చాలా ఇబ్బంది ఉంటాది మేడం. ఇక ఏ కాలం అని చెప్పలేమ్ మేడం. ప్రతి ఒక్క కాలం మాకు ఇబ్బందె ఇక, ఇట్లా మేము చేసుకునేటోళ్లకు ఈ కూలి పని చేస్ టోళ్లకు ఈళ్లకు, వాళ్ళకి అంత ఇబ్బందె మేడం ఇగ ఓనుగా షాప్ పెట్ కొన్నునోళ్లకు మంచిగా వాళ్ళకి ఏం కాదు. ఓన్ షాప్ ఉంటే ఏం కాదు మేడం. కాకపోతే బయట ఆ రోడ్డు మీద కిరాయి ఈ రోజులల్లా కట్టలేరు, అదంతా కాదు, అదంతా యవ్వారం. ఏదైనా కష్టమె మేడం. అందుకే ఏదన్న జాబ్, ఆ మంచిగా సాఫ్ట్వేర్లు, మంచిగా పెద్ద పెద్ద జాబులు వచ్చిన వోళ్ళకి, వాళ్ళకి మంచిగా ఉంటయి. మంచిగ ఏసీలో కూచొని మంచిగా పని చేయవచ్చు. అందుకే మా పొరాగాల్లకు, ఈ ఇ మా మా అదే మేడం మా పిల్లలు, లకు ఇట్లా ఇబ్బంది రావద్దని చెప్ మేము ఇంత కష్టపడుతున్నాం ఇగ వాళ్ళు ఇగ వాళ్ళ భవిష్యత్ ఎట్లుంటంది మనకు ఓ ఈగా మనకి ఇప్పుడేం తెలుసు కానీ ఇగ కొన్ని రోజులు అయితే వాళ్ళ భవిష్యత్తు మనకు అప్పుడు అర్ధ మయితాధి ఇగ
ఇగ అంతేలే మీరన్నది కూడా నిజమే
అంత ఆగం ఆగం అంత కలి కాలంగా మేడం ఇదింతా హ్మ్మ్ ఎప్పుడు ఎయ్య పిల్లగాలని ఎవ ఎవ్వని తప్ప అనిలే లేదు అసలు ఎవరిని మదిలిచ తట్టట లేదు ఈరోజు నాకు అంత చానా కలికాలం అంటే బాగా కలికాలం వచ్చింది
ఉం
ఉం అంత అట్లా అట్లా అంత జరిగిపోతది మేడం ఇగ ముందుకు ఇంకా మేడం చెప్పండి ఇంకేంటి విశేషాలు మేడం సంగతులు
రొటీన్ లైఫ్ అండి పొద్దున లేవడం ఇంట్లో పని చేసుకోవడం అబోయి ఓ
ఉం ఆ మీరు ఒక్కరేనా మేడమ్ మీరు మీ మమ్మీకి హెల్ప్ చేస్తారా ఇంకా అక్క తమ్ముడు అన్న
అ ఉన్నారు లేగని ఇగ వాళ్లకు ఇక్కడ లేరండి స్టడీస్ కని బయటికి వెళ్ళిపోయారు మా అన్నయ్య
బయట ఆ బయట యూస్ ఫార్ అన్నట్లు అమెరికాకు వెల్లం మేడం
లేదు లేదు లేదండి ఇక్కడే గానీ అవుట్ ఆఫ్ స్టేట్స్
ఆహా అట్లన హుమ్ ఇక ఏంటి మేడమ్ ముచ్చట్లు మీరయ్యి ఇంట్లోనే ఉంటారా మేడంమ్ మమ్మీకి మీ మమ్మీకి చెయి కింద ఉంటారా ఓకే సరే అండి ఉంటాం మరి
హాయ్